అ
హలో
హలో ఆ చెప్పు హ్మ్మ్
ఏం చేస్తున్నావ్
ఏం లే ఇప్పుడే బయటకు పోయిపానీపూరి తినేసి వచ్చాం
పానిపురి నా
మసాలా పూరి తిన్నాం బాగుంది
వీళ్లు ఆఫ్టర్నూన్ మాట్లాడు తెరువాలా పెదనాన్న వాళ్లు చేస్తున్నారు చికెన్ అ ఇప్పుడు పకోడీలు వెయ్యాలంట
హమ్ హమ్ పో త కుట్టవుకదా ను్
అ తింటాను ఎందుకు తినవు ఆ మీస్తున్నారు
మా ఫ్రెండ్స్ ఆవు అదే తిన్నాము
ష్ట
ఇంకా ఇంకొక అమ్మాయికి తీసుకురమంటే స్నానం చేయాలే పిల్ల ఇక తీసుకొని వచ్చినాం
ఊ ఊ యాడు తింటిరి
అవునే మేము బస్ ఆటో ఇచ్చి క్యాబ్ ఎక్కుతాం అడా
ఆహా మీ అలనా
మరి అలనే అవును
మ్మ్ వర్షం పడుతుందా
బవ్వ
వాడా నిన్న అవి తీసుకోలేదా నిన్న స్నాక్స్ తీసుకున్నా అదా తింటా అన్నాడు
మ్ హు కే ఇంకా వర్షం పడుతుందా మీకు
ఆ ఎక్కువబడుతుంది మనం వచ్చినప్పుడు మ ముందర ఒక ఈ ఇల్లు కన్సట్రక్షన్ ఉండ కదా
మ్
అది ఇప్పుడు పైకొచ్చేసింది కట్టేసినారు
ఊ
ఫ్రెండ్ వాళ్ళు ఇంకా రూమ్ చూస్తున్నారు తీసుకోవాలనుకుంటాను తీసుకొని మేం అందరు ఉంటాం కదా అని అని చెప్పి మా సిస్టర్ కి తీసుకోమను ఇక్కడే అని అన్ అ
ఊ చుద్దాం వాళ్ళు వర్కు
ఇంకో అమ్మాయి రూమ్ కు పోతాను అంటాంది వెళ్ళిపోయిందా
ఆహూ వెళ్ళలే ఇంకా ఆ పిల్లకు తెలీదు నాకు
చప్పులా అ
ఏముంది ఏముందబ్బా ఏం లేదు నార్మల్ రూమ్ క్లీన్ చేసుకుంటాను ఆ
రూమ్ క్లీన్ చేస్తున్నారు
ఆ మీ వాయిస్ సరిగ్గా వినిపిస్తు పించ లేదు
అండి కాలేదు కాలేదు దా అంటున్నా నీ క్రష్ ని అడిగితే కాలేదాదా అంటుంది ఫ్రెష్
ఆ చేసిండ నేను ఎత్తల ఫోను కోపంచ్చి
ఎలా
ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వేరే కాల్లో ఉంటడు. నాకు నేను ఫోన్ చేస్తే మాత్రం నాకు కాల్ బ్యాక్ కూడా చేయడు అన్ ఓకే నేను ఎత్తలే ఏమన్నా చేసుకోపోఏం వాళ్ళ వాళ్ళు చేసినప్పుడు నేనేంది ఎత్తడం
ఉ ఏం చేసారంట మీ పీచీలో ఆ
ఏమో మేము దోసే చేసుకుంటామని చెప్పిన్నా నే ఆంటీకి
అవునా మాట్లాడతదా
ఆ పో ఏంటి బట్ట బట్టల్ తెచ్చేకి పైకి పోయేసి చెప్ హ ఆంటీ మాకేం చెయ్యొద్దండి మేం దోశ
ఆ
అని కొండి అని పెట్టుకుంటాం లే అని చెప్నా
ఈ రోజు నాన్ వెజ్ చేస్తారు కదా వెజ్ వాళ్ళకి పన్నీర్ చేస్తార అంటన
మద్ మధ్యాహ్నమే చేసినారు ఈ రోజు మధ్యాహ్నం పుట్టే
ఆహా ఎందుకు నై ఎక్కువంది ఉంటారు నైట్ కూడా
హ
ఆహ
వెజోలకి క్యారెట్ రైస్ చేసిందంట పనీర్ మూలమ
దోస వేసుకోండి ఇంకా కర్రీ దాంట్లోకి
దో టి ప కిలో ఏదో టిప్ ఇప్పుడు ఏదోటి తింటాం ఇంకా ఆకలి వస్తాం అంటే ఒక మసాలా పూరి ఒక పాణిపుూరి తినం నేను ఊహ ఫుల్ ఆకలిస్తాను నాకు ఇంకా మార్నింగ్ నుంచి నిన్న కూడా ఏ నిన్న దినంద అంత ఫుల్ తిన్నాగాబట్టి స్ త ఉడి నిన్న బాగా తిన్నా కద ఇకా మా ఊర్లో కూడా వర్షం పడుతుందండి
ఉహ అప్పు నకో అ పోందల ఎమో ననుపు వంది మనము బస్సు లో వచ్చేదిప్పుడు ఇంకా మన కాల్ చేసిందా రీచార్జ్ అయిపోయిందంట రీచార్జ్ కోసం చేసు ఆ చేసుకుంటేనే పొద్ నేను ఇద్దరిది ఒకే రోజే మర్చిపోయినామా నాం చేసేది ఇంకా నేను ఇ ముందు డేట్ అది అంటే నార్మల్ ప్లాన్ ప్లాన్ వేసుకున్నట్ే ఇంకా బంట్లో కదా అని చెప్పి వన్ పాయింట్ ఫైవ్ జీబీ తీసుకుంది
హహ దాని బదులు వైఫై అంటే అన్ని కొద్ది రోజులు సెట్ అయినాక వైఫై ఇప్పించుకోవు
సిట్టవనినే అదేం క క్లైమ్ అతుదా క్లైమ్ చేస్త పచ్చానమో
మనమేం చేసుకోలేం వర్క్
ఈ పాపకి వేరేది మాట్లాడినారంట అదే మాట్లా లేడతాం
జాబా
ఇలా కేక్ పెట్టి చేస్తారు కదా
ఉ ఎట్లో ఒకట్ల ఏదో ఒకటి వస్తే కూడా చాలు నాకు
ఆ
మ్ అప్పుడు వాడిని మీ మమ్మీ వాళ్ళింటికి పంపిస్తారా
ఆ మిన్నునా స్కూల్ కి వేస్తాం మీరు పక్కన నిన్న చెప్పలేదా ట్రాన్స్పోర్టేషన్ అయ్యప్ప అ స్కూల్ ఒకటిందని క్రిషా అంత స్కూల్ దాంట్లోకి వేస్తున్నాం రేపుపోయి మాట్లాడే వస్తాం తక్కువ అయి వేస్తాం ఎక్కువతే ఆడ ఇప్పుడే కరెక్ట్ గా రాట్లేదు కదా ఆ
మ్
ఇద్రకు తీస్కొని పోయిండ్రు
మ్ అంటే వేస్తారు వాళ్ళు ఏం చేస్తారు
ఆ అ మనం ఇంటి దగర కొంచెం వీడు చాలా అతి తడు దాని వల్ల వెళ్ళాను అనుకుంటాట అంతె
ఊ
ఊ
ఒకవేళ మీ క్క కూడా జాబ్ వచ్చింది అంటే వాడిని మీ అమ్మమ్మ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిచ్చేయండి ఇంకా
కొన్ని రోజులు ఈడే ఉండి మళ్ళీ పంపిద్దాము అని
అంటే ఇద్దరూ జాబ్ చేస్తే ఎట్లా కష్టం కదా
ఆ అవును అవును అ ప్పుడు వాళ్ళే ఎత్తుకోపోతారు ఇప్పుడే ఎత్త్కో పోవాలన్ కొన్ని రోజులు వద్దులే అని చెప్పి ఊ
ఓకే ఓకే
ఊ వాళ్ళు చిన్నప్పుడు ని నుంచి వళు వీళ్ళ దగ్గరే ఉన్నారు కదా
ఊ
ఈ బటర్ఫ్లై నల్గగై లే మినీ బట్టర్ఫ్లై కూడా నా
ఆ
బట్టర్ అట్లే నల్లాగ అయిపోయింది మ్ నాదంటే మొత్తం హ్యాండ్ మొత్తం నల్లగా అయిపోయింది
నాది కూడా హ్యాండ్ అంతా నల్లగా అయింది కానీ బటర్ఫ్లై ఏమి నల్లగా కాలే మ్ సరేలే అయితే ఉండు మళ్ళీ చేస్తా
ఆ
మ్
బాయ్